అమ్మ
ఆ హాయ్ అండి
హలో
ఆ హాయ్ ఆ బాగున్నాము మీరు బాగున్నారా ఆ వినిపిస్తోంది బాగున్నారా
అ బాగున్న అంతల్
హా ఆ ఆ ఆ బాగున్నారు ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారు ఇంట్లో వాళ్ళందరు బాగా ఆ ఇగ సాయంత్రం పూటగదిగ కూర్చొనున్నారు బయట ఉ
అన్ అంతే నా స్కూల్ పోయివచ్చర పిల్లలు
ఆ వచ్చు వచ్చిండ్రు హోమ్ వర్క్ గిట్లా రాసుకుంటారు
అవునా టీ తాగినమ్మా ఇప్పుడే తాగిన ఉహ్ తాగాను మల్ల ఫైవో క్లాక్కి పుల్ కెళ్ళాలి
టెంపుల్ కి వెళ్ళాల్న దేనికి ఆ టెంపుల్లో ఏమైనా కధ నా ఏంటి ఏం జరుగుతది
అంటె సాయిబాబా టెంపుల్ మా మా గుల్లో భాగవత సప్తాహాన్ని జరుగుతంది భాగవతాం నిన్న నిన్నట్టుండి స్టార్ట్ అయిందిరా సెవెన్ డేస్ సెవెన్ డేస్
పూతార అంటే ఎట్లా ఒక ఈవెనింగ్ టైం మార్నింగ్ కున్నా
లేదురా మార్నింగ్ నైన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ
ఆ
తర్వాత ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ థర్టీ
ఆ మంచిగుంటదేమో గదా ప్రవచనాల్లాగనా భాగవతమా ప్రవచ
అ ఇప్పుడు మనకు కో చాగంటి ప్రవచనాలు ఎట్లుంటాయి
ఆ ఓ అట్లనా
ప్రవచనాలు చూస్తారా మీరు
ఆ చూస్తా టీవీలో చూస్తా
చాలా బాగా చెప్తాడు చాగంటి
అవును చాలా బాగా చెప్తాడు
చేప్పుతుంటే మనకు ఇగ అన్నం కూరలు అన్నీ మర్చిపోయి ఆ ఆయన ఒక్కొక్కటి చె చెప్పుతుంటే మన జీవితంలో అది సత్యం
సత్యం మళ్ళా అవి మనకు తెలియయి కదా తెలియని అతను చెప్తా ఉంటే మంచిగా వినాలనిపిస్తుంది
వినాలనిపిస్తది చాగంటి అయినా కూడా ఇప్పుడు ఇంకా అతను అతని పేరేందిర
ఇంకేవ్వరు
ఇప్పుడు బ చాగంటి ప్రవచనాలు ఇప్పుడు మా దగ్గర చెప్పేది బుర్ర్రా భాస్కర శర్మ అని అతను చెప్తున్నాడు హైదరాబా అతను చెప్తున్నాడు హైదరాబాద్ నుండి హైదరాబాద్ నుండి వీళ తిన మా ఊరు వాళ్ళు పోయి వాళ్ళని పంపి ఒక టెంపుల్లో టెంపుల్లో అయితే అందరం రాగలుగుతాం కదా
అవును టెంపుల్ లోనే అయితే అందరు రాగలుగుతారు కానీ మార్నింగ్ పూట వస్తాంర మరి వస్తుండరా అంటే పని చేసుకని కొంచం కూర్చ కూర్చోవాలి కదా అంటే కొంచం
లే లేదు లేదు తప్ప అంటే టుల్వ్ థర్టీ వరకే కదమ్మా నైన్ థర్టీ పిల ఇప్పుడు నైన్ థర్టీ అంటే పిల్లలు పిల్లలు పోయే స్కూళ్లోకి పోయే వాళ్ళు వాళ్ళేది పోతారు ఆ అయయాస్బ వాళ్లు వీళ్లు వెళ్లిపోతారు ఏమ్ ఏమన్నా వర్క్ చేస్ లేడస్ అయితేనే వాళు ఆఫీసు లోల వెళ్ళిపోతారు ఇక మిత వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు
ఆ ఈవినింగ్ పూట అయితే మంచిగా పనంతా వేసుకొని వెళ్ళొచ్చు అనేసి
ఆ అంటే ఒక లేడీసే రార్ర
అందరు వస్తారా ఆ చిన్న పిల్లల కాన్నుండి ఊ
అదే ఎవరు వినాలనుకుంటారో అది భాగవతం గురించి ఆయన చెప్పేదే గొప్ప ఇంకా మనం పోకపోవడం మనం చేసుకునే ఇది
దొరకడం కష్టం అది వినడం
ఊ అదే గద అవును ఆ ప్రవచనం వినడానికి అతను భాగవతం సప్తాహి గురించి వినడానికి అట్ సెవెన్ డేస్ అని పెట్టింది అది చెప్పడమే సెవెన్ డేస్ భాగవతం సెవెన్ డేస్లో కంప్లీట్ చేసి ఎయిట్ డేస్ నాడు భోజనాలు
ఉంటాయా
ఊ భోజనాలు పెట్టి ఊరు మొత్తం పక్క ఊర్లు అందరు వస్తారు దాదాపు రెండు మూడు వేల మంది వస్తారు ఇక
అందరు వస్తారేమో కదా ఇక అందరికీ ఆహ్వానము ఊ
అందరికిీ అన్నా ఎవరు విన్నా విన కున్నా అందరుూ ఆహ్వానితులే ఇక లాస్ట్ రోజు అయితే కొంతమంది ఏం చేస్తారు అబ్బా ఏడు రోజులు పోవడం ఏంది అనుకున్న వాళ్ళు లాస్ట్
లాస్ట్ రోజు కూడా రావచ్చేమో
లాస్ట్ రోజు వస్తే ఇ ఆ రోజు సెవెన్ డేస్ ఇన్నంత పుణ్యం వస్తుంది అన్నట్టు
ఊ ఇంకా మంచి మంచిదే
ఆ సెవెన్ డేస్ ఉన్నంత పుణ్యం వస్తుందని వస్తరిగ లాస్ట్ రోజు పూర్ణాహుతికైతే అందరు పూర్ణాహుతి లాస్ట్కి చేస్తారు కదా ఆ యజ్ఞంలో
ఆ యజ్ఞం అందులో యజ్ఞమ్ లో పాల్గొంటే మంచిదే కదా మా దగ్గర మా దగ్గర చేస్త ఇస్తారు కానీ తక్కువ
ఉ
ఆ తక్కువనే శివరాత్రికియితే శివాలయంలో ఆ ఏ బిల్వార్చన పూజ జరిగింది పన్నెండింటికి ఆ
అవునా ఇక అది ఇప్పుడు మన శివరాత్రి కంటే అది
అది కా ఎవరైనా చేసుకుంటారేమో కదా దేవ్
అవునవును ప్రతి ఊళ్ళో సోమవారం గాని శుక్రవారం గాని శనివారం గాని ఇకా ఏ ఏ ఏ గుళ్ళకు సంబంధించి అంటే ఇప్పుడు శివుడికి సంబంధించి సోమవారము ఇప్పుడు విష్ణువుకు సంబంధించి శనివారము ఆంజనేయస్వామి దగ్గర శనివారము ఎట్లా
కానీ మా ఊర్లో ప్రవచనాలు ప్రవచనాలు పెట్టియ్య లే అయితే ఒక అతను ఏ ప్రవచ నాలు పెట్ యలే గుళ్ళో గాని ఆ ఒక అతన్ లేదా మాఊల్లో ఒక ఇల్లు కట్టుకున్నాడు పెద్దగా బాగా పెద్ద బిల్డింగే అన్నట్టు ఒక నాలుగు ఐదు ఫ్లోర్ ర ఇల్లు కట్టుకున్నాడు ఆ అతను ఇప్పుడు మీరు అన్నారు కదా అతని పేరు ఏం పేరో ఆ హైదరాబాద్ నుంచేళ్ళి వెళ్ళిపెనంకే అవునా మరి అతనా మరి ఇంకా ఎరువై తెలియదు ఆ హైదరాబాద్ నున్ వెళ్ళి పిలిపించు అన్నారు ఉ వాళ్ళ ఇం ఇంటి ముందు టెంట్ వేసి మంచిగా భోజనాలు రోజు రోజు భోజనాలు ఇట్లా ప్రవచనాలు అట్ల పెట్టిపిచ్ కున్నారు పోయిన ఇయర్ పెట్టీపిచ్ కున్నారు
అవునా అంటే నూతన గృహ ప్రవేశం
ఆ గృహప్రవేశం చేసి అట్లా ఆ సేమ్ మీ లేక్క ఇట్లా ఇప్పుడు మీరు సెవెన్ డేస్ అన్నారు కదా ఆ సెవెన్ డేస్ పెట్టించుకున్నారు
అవునా
వాళ్ళు కోమట్లు వాల్ వేట్ పేట్టించుకున్నారా
ఆ హ
అది అది చూసినా కాని గుళ్ళల్లో చూడలే నేను ప్రవచనాలు
చూలేదా మా దగ్గర బా జరుగుతదిరా ఇప్ ఇప్పుడు మాకు దగ్గర సాయిబాబా ఫేమస్ ఇక్కడ జనకాపూర్ అని మాకో ఒక త్రీ వన్ కిలోమీటర్ దూరంలో ఆ రామాలయం ఉంది అదే అక్కడ ఉగాది ఫేమస్ చేస్తు తరు ఉ ఇక్కడ మళ్ళీ ఇటు సైడ్కి కో ఆ శ్రీరామనవమి ఉత్సవాలు బాగా బ్రహ్మాండం గా చేస్తారు మా దగ్గర అ సై ఇప్పుడు మాలలు వేసుకుంటారు కదా ఇప్పుడు అంజనెస్ సోమ మాలలు ఇప్పుడు దాదాపు మా ఊర్లో ఆ ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు రెండు మూడు వందల మంది ఏసిరు కొందరికి కొరు లెవెన్ డేస్ అని కొందరు ట్వంటీ వన్ డేస్ అని ఆంజనేయ స్వామి మాలలు కొందరు ఫార్టీ వన్ డేస్ అని ఏస్తరు కదా వీళ్ళంత ఇప్పుడు శ్రీరామనవమికి అక్కడ గుల్లోనే కదా ఎవ్వరు కనపడరు ఇగ మొత్తం గుడి మొత్తం ఎక్కడ చూసినా వాల్లే ఇగ స్వాములు
వాల్లే
అంత అంత బాగా చేస్తారు ఇగ నవమి ఉత్సవాలు చేస్తారు మళ్ళీ ఉగాది శ్రీరాముని జ్ఞ చేస్తారు మీ దగ్గర చేస్తారరా
ఆ ఆ చేసారు శ్రీరామనవమి కదా శ్రీరామనమి నవమి సీతారాముల కళ్యాణం కదా ఆ చేస్తరు గుళ్ళల్లో చేస్తరు ప్లస్ ఇంకా ఇప్పుడు ఎట్ల చేస్తాండ్రంటే ఇంకా కాలనీలల్లో స్టేజి ఏసి తే ఆ విగ్రహాలు పెట్టి అట్లా కూడా ఎ తళ్ళు అంటే చా లా ఒకే ఇప్పుడు ఊళ్ళో ఒకటే గుడి రెండే గుళ్ళుంటే బాగా జనాలు గదా ఇప్పుడు కొన్ని కాల్నీల కూడా పెట్టి అట్లా చేస్తాండ్రు ఇగ ప్రతి ఎగ్జిబిష అది రామాలయంలో అయితే ఇగ స్పెషల్ గా మంచిగ ఉంటది కదా అ ఇకు ఊ
ఇప్పుడు మాకు రామాలయం ఒకటే ఉంది మా మా ఊర్లో రామాలయం ఒకటుంది సాయిబాబ ఆలయం ఒకటి ఉంది మళ్ళీ ఇటు ఇటొచ్చి ఇటు వన్ కిలోమీటర్ కి శివాలయం ఉంది పెద్దది శివాలయము అక్కడయి మాకు రథసప్తమి రథసప్తమి ఐడియా ఉందా మీక్ కేవన్నా
ఆ ఉంది
జాతర జరుగుతది మా ఊరు లొ ఆసిఫాబాద్ అని ఉమ్ మా ఊళ్ళ పెద్ద జాతర జరుగుతది. తర్వాత మా అక్కడ పక్కనే వాగు పెద్ద వాగు ఉంటది. తర్వాత జాతర త్రీ డేస్ జరుగుతది అక్కడ మాకు. చా న మంది ఆశ్చర్యంగ చూస్ తరు మా ఊర్లో, అంటే ఇక్కడ శివాలయము పెట్టిన విగ్రహం కాదు స్వయంభు వెలిసి సిన విగ్రహం అన్నట్టు.
భు వెలిసిన విగ్రహమా సత్యం ఉంటదేమో వావ్
ఆ బాగా సత్ త్యం ఉంటది. బాగా సత్ తెంగళ దేవుడు బాలేశ్వరుడు ఏం కోరుకున్న బాలేశ్వరుడు అంటారు అతన్ని
బాలేశ్వరుడు అంటారా
బాలేశ్వరుడు అంటారు తనని ఆ బాలేశ్వడు పిల్లలు కాకుండా పిల్లలు పుడితే త మీక యిట్టనే ఇక్కడనే పుట్టెంటికాయి చేస్తాము అని చానా మంది మొక్కుకొని పోతారు ఏ కోరికున్నా అక్కడికి అచ్చి మొ పోతారు ఉ ఆ చానా సత్యం నెరవేరుతది. ఉహు ఎప్పుడైనా వచ్చిండ్రో లేదొ మీరు రాండి ఒకసారి మా జాతర చేసుకున్న
రాలేను మాకు ఇక్కడ శివాలయం ఉంది. ఆ శివుడు గుడి ఉంది ఇంకా, వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఇంకా లక్ష్మీనరసింహస్వామి ఆ ఇంకా ఆంజనేయ స్ స్వామి కూడా అంటే ప్రతి ఊళ్ళో ఉంటది తప్పకుండా ఇంకా కొత్తగా ఇంకా ఇదేంటి కనకదుర్గమ్మ అది కొట్ కాట్కి
ఉ ఇగ కనకదుర్గమ్మ అంటే మనం ఇగ దుర్గా మాత మాలలు అయితే మా దగ్ గర దసరా కి
ఉ దసరాకే ఎక్కడైనా దసరాకే ఏ
ఆ దుర్గఅమ్మమ్మ అవును చాలా మంది
ఆ ఈ ఆడవాళ్ళ ఏయ్యవాట్ టి ఫస్ట్ లో ఆడవాళ్లు ఏయ్యక్ లేరు
అమ్మ
మాల రెడ్ కలర్ చీర కట్టుకుంటుండ్రు ఆ లేదు ఏయ్యలేరు కదా నాకైతే తెలియదు మగవాళ్ళే కదా
లేదు లేదు మా దగ్గర ఆడవాళ్ళు మగవాళ్ళు వేస్తారు నవరాత్రులు అప్పుడు
ఆ అంటే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయింది టూ ఇయర్స్ నుంచి ఐతంది కావచ్చు అయింది ఉ నేను పోయిన ఇయర్ చూసిన లేదు చాయ్ పెట్ టినా తాగాలి
రండి రా మరి మా ఊరికి ఒక్కసారి
ఆ నిజంగా ఒకసారి రా వాలే ఆ ఏమన్నారు దేవు గుడి దేవుడి పేరు ఏమన్నారు శివుడు బాలాజీ బాలేశ్వర స్వామి బాలేశ్వరుడు ఉ రావాలి తప్ తప్పకుండా వస్తా నేను
రండి రండి ఉంటా మరి ఓకే ఉ